హలో
హలో
వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుంది మీకు హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తు బాగున్నారా బాగున్నారా
బాగున్నా ఆ బాగున్న మీరు
వినిపిస్తుంది మాట్ మాట్లాడండి ఏం ఏం చేస్తాన్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు అయిపోయిందా టిఫిన్
అవునా
టిఫిన్ అయ్యిందా
బాగున్నామండి అగ అందర్
మీ వాయిసు
ఇంట్లో వాళ్ళు
అందరు బావున్నారు కానీ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
ఏం లు ఖాళీనే ఆ అయిపోయింది అయిపోయింది ఇప్పుడే తినేసా వచ్చిన
ఏమ్ తిన్నారు
అయిందా యి అయింది మరి మీది అయిందా
అయింది అయింది ఏం తిన్నారు
మే ఏ
ఆ ఇప్పుడు ఓకే
హలోహలో హలో మీరు మీరు రీ నాకొక సందేహం ఉందని కాల్ చేసిన మీకు గూ
ఏం సా
మీకు
మ్మ్
ఇప్పుడు వినిపిస్తుందా అండి మీకు నాకు ఒక సందేహం ఉంది నాకు ఎగ్జ్ పరీక్షలు ఉన్నాయి వచ్చే వారం దాని గురించి మీకు ఫోన్ చేసినా మాకు ఒక గ గణిత సబ్జెక్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంది దానికి ఎట్లా చదువుకోవాలి ఎట్లా చదివి అయితే ఫాస్ట్ గా నేను క్రాక్ చేయగలుగుత చెప్పండి
ఫస్ట్ మీరు ట్రిక్స్ అవన్నీ ఉంటాయి అంటే ఏది తొందర ఎట్ల టైం సేవ్ అవుతుంది ఎట్లా ఏం చేయాలి అని చెప్పి యూట్యూబ్ లో చూడండి
అ
యట్యూబ్ లో జూసిన మాక్ టేస్ట్ ని అట్లా ప్రిపేర్ కాండి
అయితే నాకు ఇంకొకటి ఏంటంటే గణితం ప్రాక్టీసే ఇంపార్టెంట్ అని మ నాన్న చెప్పిండు
ఆ అదే ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఏదన ప్రాక్టీస్ చేస్తేనే వస్తది
అవును అర్ధం అయితుంది ఇప్పుడు మీరు చెప్పినంక మీరు చెప్పినంక నాకు అర్థం అయింది గణితం అంటే ఇట్లా చదవాలి మా
చదవాలి కాదు అర్ధం చేసుకొని ఎక్కడ ఏ చేయాల అనేది మనకు ఉండాలి దినికి శక్తి ఎక్కువ ఉండాలి
అవునా అయితే నాకొకటి మా నాన్న ఏం చెప్పిండు అంటే బెండకాయ కూర తింటే చదువు బాగ వస్తదమ్మా అన్నాడు ఒక మాట అది ని
అట్ల అంటారు గాని అట్ల అంటరు గా అవన్నీ ఏమి ఉండయిలేండి మన దగ్గర ఉంటది బెండకాయ కూరకు దొండకాయ కూరక ఏమి ఉండదు
మాకు మళ్ళీ ఇంక షాపింగ్ చేసేది ఉంది ఉగాది వస్తుంది కదా మ పంతొమ్మిదో తారీకు దానికి మరి మీరు షాపింగ్ చేశార
లేదు ఈ సరి ఉన్నాయి కొత్త బట్టలు అవే వేసుకుంటాం ఇంక పండక్కి
అవునా మేము కొత్త బట్టలు కొను కుంటాము మా నాన్న పైసలు ఇస్తా అన్నాడు
ఆ కానీ ఇప్పుడు రంజాన్ కూడ ఉంది కదా ఎక్కువ ఎక్కువ పైసలు అయితాయి ఇప్పుడు ఎకు పెడుతరిగా
అవును రంజాన్ కి మీరు బట్టలు ఎక్కడ కొంటారు మీ అంటే ఇ ఇది వాళ్ళు చుట్టుపక్కల చు తరుకోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ కొంటారు బట్టలు
అయితే మాకు తెలిసిన ఒక ఆమె రోజు వచ్చి పండ్లు తెచ్చిస్తది ఆమె ఉపవాసం ఉ ఉంటుందో నాకు
ఉపవాసం ఉంటేనే పళ్ళు తీసుకొస్తారు వాళ్ళు
ఆ అయితే మేము ఉపవాసం ఉండము కానీ మాకు రోజు తెచ్చిస్తారు తెలుసా నిన్న అలిమ్ తెచ్చి ఇచ్చిర్రు వాళ్ళు అసలు ఆ దేవుడు చూ అసలు మేము అనుకోకపోయినా మా దగ్గరకొచ్చినాయి ఆ అలీమంటే మీకు తెల్వద చికెన్ తో చేస్తారంట కదా ఆ తుర్కోల్లు
ఆ తెలుసు తెలుసు నాకిష్టం
మీకు చాల ఇష్టమని మాకు అర్ధం అయితుంది మీ మాటల్లోనే
అవునా
అవును గని మరి మీరు ఇప్పుడు నాకు ఉగదికి గాజులు అలాంటివ ని అంటే షాపింగ్ చేసేది ఉంది మరి వస్తార మరి మీరు ఇక్కడికి
ఆ ఇప్పుడు చూస్తాం కష్టం ఇగ ఇప్పుడు వచ్చుడు
పంతొమ్మిదో తారీఖు ఉంది కదా మరి ఒకవేళ వొస్తా అంటే పది ఆదివారం అలా వెళ్ మనం ఆ షాపింగ్ చేద్దాం బట్టలు కొనుక్కుందాం మా నాన్న పైసలిస్త అన్నడు జీతం రాగానే పోదామ్ అంటే పోదాం మరి
సరే మీ ఇష్టం మీక్ వీలయితే పోదాం
ఆ నాకైతే ఎక్కువ షాపింగ్ రాదు మీరే చేసుకుంటా అంటే మీ తోడుకొత్తా
ఆ మీ నా ఉ మీరేం కొనుక్కోకండి నాకు కొనడానికి సహాయం చెయ్యండి అంటే కలర్ సెలెక్షన్ అలా ఇంకా ఏమన్నా చూపియండి లైక్ ఇది బాగుంటది ఈ కాలంలో ఆ చూపియండి ఏం గాదు చే తీసుకుంటా ఇప్పుడు మా అక్కయ్య పెళ్ళి ఎండాకాలంలో ఉంది కానీ నాకు భయం అయితుంది ఎండలన్ చూస్తుంటే ఎట్లా ఏం బట్టల్ వేసుకోవాలి నాకు అది తెల్వదు ఒకసారి చెప్తారా మీరు
కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తరు
కానీ అవి అంటే ఇట్లా మెరవవు గదా అండి స్టేజ్ మీద ఉన్నప్
మీరు కంఫర్ట్ మీరు మీ మీ దాన్ కోసం చూత్ స్తారా మీరు వాళ్ళేదో చూత్తుర్రు అని చెప్పి చూత్తారా
కాదు కాదు స్టే అవును కరక్టే మీరు అన్న పాయింట్ కూడా కానీ నేనేమంటున్నా అంటే స్టేజ్ మీద మా అక్కయ్య ఉంటది మా బావ గారు ఉంటరు మా అమ్మ నాన్న ఉంటరు నేను కూడా మంచిగా తయారవ్వాలి కదా కాటన్ వేసుకుంటే నాకేం మంచిగా ఉండన్ గదా నేన్ ఫొటోస్ లాల్ల
ఎందుకుండరు మంచి కాటన్ పట్టు శారీ కట్టుకుంటే మీరే మంచిగ
పట్టు చీర మీరు పట్టు చీర ప్రిఫర్ చేయమంటున్నారా నన్ను నేనేమో లంగా ఓని కొనుక్కుందామ
ఆ లంగవొని కూడా ఓకే బానే ఉంటది
అయితే లంగావొనీలళ్ల కొంచెం కలర్ కాంబినేషన్ నాకు తెల్వదు కరెక్ట్ గా మీరు వచ్ వచ్చి చూపియండి లైక్ ఈ క్రీమ్ కలర్ కొనుక్కోవాలి
క్రీమ్ కలర్ వద్దు మొత్తం ట్రెడిషనల్ వేర్ టైప్ పాతకాలం టైప్ కొనుక్కుం
వద్దొ వద్దు ఆ సరే చెప్పండి మీరు అట్లయినా ఏం కాదు
ఓకే చెప్
తిన్నార మరి ఇంతకి
ఉ తిన్నాం మాక్
మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం కి తయార్ చేస్తున్నారా మరి నాన్నగారు వచ్చే వారికి
చేసిన
అవునా మీది తోట తోటకూరంటే నాక్ చాలా ఇష్టం తెలుసా
అవునా తోటక్
తో కళ్ళకి అన్ని ఆకుకూరలు మంచిదని మా నాన్న రోజు వాత్ వారంల మూడు రోజులు అవే పెడతారండి మా ఇంట్ల
అవునా ఇది మా పెరట్లోది తొటకూర మళ్ళీ ఫ్రెష్ ది
ఎటంటే
ఇట్లో మేం తోటకూర పాలకూర ర ఇదేంటి కొత్తిమీరు కళ్యామాట్ల
కొ తింటా అంటున్నారు కొనుక్కోర మీరు కూరగాయలని
గాని మా తాతయ్య గారు ఖాళీ ఉన్నప్పుడు ఇవన్నీ పెంచ్
మీ తాత మీకు స్టోరీలు చెప్తారా చిన్నప్ ఇప్పుడు ఫోన్ చూడకుండా అట్లా పెంచుతారు కదా
అట్లా పెంచిర్రు పెంచే ఇక్కడికి వచ్చినాం
అయితే మా చి మా ఇంటికాడ ఒక అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు ఊకె ఫోన్ చూస్తారండి వాళ్ళ కి ఎలా చెప్పాలి ల ఆ ఏం చెప్ప ఏం చెప్తే వాళ్ళు ఫోన్ చూడకుండుంటారో చెప్పండి
పేదరాశి పెద్దమ్మ కథలు ఏడు చాపలు రాజు ఏదో ఉంటదిగా
అయితే నాకు ఇట్లాంటి కొన్ని ఆ ఆ వాళ్ళకి జా అంటే చూపియడం అవన్నీ కావాలి
సుపిలంకందు ఫస్ట్ మీరు చెప్పండి ఆళ్ళే నా అందరు వింటారు విని తర్వాత మీరు వ ఆ చూపండి వీడియోస్
ఆ అయితే ఫోన్ నుంచి వాళ్ళు బరి అంటే వాళ్ళు ఊక ఫోన్ చూస్తున్నారు వాళ్ళకి ఒక క థల్ చెప్పడమో బయట ఆటలు ఆడిపియడమో వాళ్ళ చెస్ ఆ వాళ్ళ కి ఎట్లా చెప్పియాలో నాకింకా అర్థం అయితలే వాళ్ళ మమ్మీ నా వాళ్ళ అమ్మ నాన్ననేమో జాబ్ లక్ పోతారు ఒక పని మనిషిని ఇచ్చి పంపిస్తారు వాళ్ళకి ఆళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకా జ్ఞానోదయం ఏం ఉండద దు కదాశక్తి జ్ఞాపక శక్తి దా నించి ఎట్లా రెడ్యూస్ కావాలో నాకేం అర్ దం వాళ్ళ నుంచి ఎట్లా బయటికి పంపియాలో అర్థం అయితలే ఇంకా నాకు
అదే ఫోన్ తీసేసి వాళ్ళతోటి ఆడిపియడం అది చెప్పడం ఇది చెప్పడం పనులు చెప్పడం అట్లే కొంచెం వాళ్ళు డైవర్ట్ అయ్యి వాల్ కూడా చేయనికి ఇది చేస్తే ఇట్లా అని చెప్పి మీ కొత్త కొత్త చెప్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చేస్తారు
అవునా అయితే ఈసారి నేను వాళ్ళకి ఒక కథ చెప్తాం మా తాతల్ చెప్పిన కథలు ఏడుగు రాజుల ఏడుగు రాజులు గట్ల స్టోరీల్ చెప్తూ ఉంటా ఆ ఈసారి వాళ్ళకి చెప్తా వాళ్ళు ఇంక నా మాటలే వింటారు కదా ఎట్లీస్ట్ వాళ్ళు ఫోన్ మానేయడం ఆ పేస్తారు కదా
కొంచెం కొంచెం మా మానేయడానికి ఛాన్స్ ఉంటది కదా
హ్మ్ హ్మ అది మంచిదే కదా అసల ఇ ప్పట్నించే ఫోన్ చూడడం వల్ల వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళ కళ్ళు కరాబ్ అయితాయి వాళ్ళ బ్రెయిన్ కి మొత్తం ఫో నే ఫోనే ప్రపంచం అన్నట్టు బతుకుతున్నారు వాళ్ళు ఈ కాలంలా
అదే మాకేం మాకేమో చిన్నప్పుడు అసలు ఇంటర్ బిటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకి ఇయాన్ గుడా ఇయ్యలే
అవునా ఇప్పుడు మీరు పరీక్షలు అయిపోయినాయా మరి మీ కు అవునా చదుకోండి మరి మంచి ఈగా మంచిగా చదువుకుంటే మీరు పెద్ద పెద్ద జాబులు మాకు కూడా ఇవ్వచ్చు మీ దాంట్లో
హ్మ్ సరే చదువుకుంటామండి మిర్గుడ చదువుకోండి ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు మీర్
ఆ
ఇప్పుడు ఏం చదువుతున్నారు
మేము ఇప్పుడు గణితం ఎగ్జామ్ ఉందని చెప్పినా కదా ఇందాక నాకు ఆ గణితమే ఉంద్ కి వచ్చే వారం దానికే చదువుకుంటున్న అయితే యూ ట్యూబ్ లో కొన్ని రీల్స్ అంటే వీడియోస్ యూట్ ట్యూబ్ లో చూసిన కొన్ని ఇంకా ప్రాక్టీస్ సున్నా ఆవి ఇవి అన్ కుంట చెందన్ లో మాది ఇచ్చే మాది ఒక స్కూల్ ఉంటది కాలేజ్ ఒకటి ఒకటి ఒకటి కానీ కాలేజ్ ఉంటంది దాంట్లో పెరిగినం కాబట్టి మేము ఇట్లా తయారయినాం మండి మీకు ఒకటి ఒకటి అనగానే గుర్తొచ్చే కాలేజ పేరు చెప్తారా మీకు
గుర్తొస్తంది
నారాయణ చైతన్య అంటారు కదా ఒకటి ఒకటి ఒకటి
ఒకటి ఒకటి ఒకటి రెండు రెండు రెండు అన్ని మీకే
ఆ అట్లా అట్లా పెంచిరు మమ్మల్ని ఇంటర్ల పుష్ చేసిరు అసలు చదువు చదువు చదువు అని కానీ అక్కడ లాస్ట్కు వచ్చేసరికి మాకు అదే మార్కులు వచ్చినాయి అందుకే నాకు ఇప్పుడు ఇంకా భయం అవుతుంది గణితం అంటే
ఏం కాదు ప్రాక్టీస్ చేస్తే బానే వస్తంది
అవునా చేయిస్తా మీరు చెప్పిరు కదా హ్మ్ అవును కాన్ మరి తోటకూర అంటున్నారు మరి ఏమైనా బిర్యానీ అలా ఏమైన్నా ఉందా స్పెషల్ ఇంట్లా
పప్పు చారు తోటకూర పప్పు చారు అంటే టమాటా చారు
మీరు మీరు చికెన్ మటన్ అవి తినారా
తింటం
అవునా అయితే మరి తోటకూర అంటున్నావు అవునా దేవుడికి పెట్ కున్నారా అండి మరి ఇలా
ఆహా దేవుడికి ఏం లేదు ఒక ఉపవాసం ఉంటుంది
అవునా మరి సరే అండి మరి సరే మరి